హలా ఉన్నారు
హలో
హలో అండి వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి ఎలా ఉన్నారు
బాగున్నామండి మీరెలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఆ తిన్నానండి మీరు తిన్నారా
ఇంకా లేదండి తినాలి
అవునండి వీకెండ్ ప్లాన్స్ కదా ప్లాన్స్ ఏం లే వాండి మీకు వీకెండ్ వస్తా ఉంది కదా
వండి
నేను మా ఊర్లో అయితే వీకె మాకైతే ప్లాన్స్ ఉన్నాయండి ఈ వీకెండ్ మా ఊర్లో అయితే ఫెస్టివల్ జరుపుతా ఉన్నారండి
హలో ఆ చెప్పండి
ఆ మా ఊర్లో అయితే ఒక ఫెస్టివల్ జరుపుతా ఉన్నారండి ఈ వీకెండ్
ఏం ఫెస్టివల్
అంటే అది రొట్టెల పండుగ అంటారండి
అంటే ఏంటీ అండి
అంటే ఆ ఆ రొట్టెల పండుగ అంటే అది మామూలుగా అయితే ముస్లిం పండుగ అండి అదేం చేస్తారం టే ఆ ఇప్పుడు కొంతమందికి ఆరోగ్యం బాగుండకుండ ఉంటుంది కొంతమందికి ఉద్యోగం ఉండదు ఆ ఇంకొంతమందికి పెళ్ళిక్ ఇం కొంతమందికి ఆ ఇల్లు ఇల్లు కట్టాలి అలా కొన్ని కొన్ని కోరికలు ఉంటాయి కదండి
ఆహా
ఆ అక్కడికొచ్చి అంటే ఆ మసీద్ లాకి కాకుంటే అన్ని ఉంటాయండి అంట్ టే హిందువుల్లాగా ఆ కోనేట్ ఉంటుంది కోనేట్ లో మనం మునగాలి కొంతమంది మునుగుతారు కొంతమంది నార్మల్ గా కొన్ని వాటర్ పైన నెత్తిన్ చల్లుకుంటారండి
అవునా
ఆ అదెందుకంటే అంటే ఇప్పుడు ఈ వీ ఈ వీక్ లో నేను పోయి అట్ టెండ్ అయ్యాననుకో దానిక్ వెళ్తానండి వెళ్ళి నాకిప్పుడు ఉద్యోగం రొట్టె కావాలనుకో ఉద్యోగం రొట్టె దగ్గరిక్ పొయ్యి కొనుక్కొని కొంచెం తినాలండి ఆ కొంచెం తినిన్ తర్వాత ఆ కోనేట్లో ఉండి కొన్ని నీళ్లు మన పైన చల్లుకుంటే వోచ్ చ్చే సంవత్సరం రొట్టెల పండగలోగా మీకా కోరిక తీరిపోతుందండి
మాసైడ్ గూడా చేస్తారండి కానీ దాన్ని మేము పీర్ల పండగ అని అంటారు
ఆహా అవునా అండి మా సైడైత్ ట్టెల పండగ అంటామండి
మా సైడ్ గూడా సేమ్ అలానే చేస్ టారు కానీ రొట్టెలు అవేమ్ ఇవ్వరు జస్ట్ అంట్ టే పీర్ల స్వాములని ఎత్తుతారు ఆ తర్వాత దేవుడొస్తారంట వాళ్ళ వాళ్ళ ఒంటిలోకి దేవుడోచ్ వచ్చి చెప్తాడు ఇలా నా మాకి ఈ కష్టముంది అంటే వాళ్ళు తీరుతుందా లేద్ దా అని చెప్తారు ఊ నేను
ఎలా జరుప్కుంటారండి అంటే ఈ ఫెస్టివల్స్ ఉన్నాయి కదా జాన్వరి లో
హా
ఆ అవి మీరు ఎలా జరుపుకుంటారండి మీ సైడ్ మా సైడైతే ఆ భోగి పండగ రోజు నుంచే స్టార్ట్ చేస్తామండి
ఆ సేమ్ అంతే అండి మా సైడ్ గూడా చాలా బాగా జరుగుత్ తుంది అంతా ముగ్గులు ముగ్గుల్ పోటీలు అన్ని బాగా జరుగుతాయి
అవునండి మా ఊర్లోంతా ముగ్గుల పోటీలని ఏవేవో అంటే చిన్న పిల్లలవి కొన్ని కొన్ని గేమ్స్ ఉంట్ టాయి గదండి అవన్ని పెడతారు ఆ గిఫ్ట్స్ ఇస్తారు
సేమ్ మా సైడ్ గూడా అంతే అండి
ఆ భోగి పండగ రోజు ముందు రోజు నుంచే అసలు మేమైతే నిద్రే పోమండి మేమే కాదు చిన్న పిల్లలు గూడా నిద్రపోరండి
సేమ్ అంటే మాసైడ్ ఇంగ డ్యాన్సులు గంగిరెద్దులొస్తాయి
ఆ ఆ
చాలా అంటే ఒప్ అది చాలా పెద్ద పండగ జేసుకుంటారు త్రీ డేస్ అసలు ఫుల్లు ఎవరు పడుకోరు అంతా మంచిగా పూజలు ఉంటాయి అవన్నీ ఉంటాయి గదా ఎవరు పడుకోరు అదే అందులో అప్పుడు పంట చేతికొచ్చేది కాబట్టి రైతులందరు చాలా హ్యాపీ
హ్యాపీగా ఉంటారు అవునండి మా సైడ్ గుడ చాలా బాగా చేస్తారండి, మేము ఎక్కువ జరుపుకుం ఆ
సంక్రాంతి, భోగి ఇవన్నీ చేస్ సేదే రైతుల కోసం అండి, ఆ వాళ్ళకి పంట చేతికొచ్చే టైం కాబట్టి, దాని సెలబ్రేషన్ గా సంక్రాంతి అని చేసుకుంటారు.
అవునండి, ఆ కానీ ఈ పండగ కొన్ని పండుగలకి కొన్ని త కొంతమంది రైతులు ప్చ్ ఎంతో మంది నష్టపోతుంటారు కదండి.
అవునండి
ఆ అలాంటి వాళ్ళకి కొంచెం బాధగా అనిపిస్తుంది, మంచిగా దిగుబడి వచ్చిన వాళ్ళకైతే హ్యాప్ పీగా ఉంటుందండి. ఆ ఏం వచ్చినా కానీ ఆ పండగలకు మాత్రం అందరూ సంతోషంగా జరుపుకుంటారండి.
జర్పుకోల్డ్ అందరు మంచిగా ఉండాలనే కదా పండగలు చేసుకునేది.
అవునండి ఉమ్ చాలా బాగుంటాయండి. ఆ మేం వెళ్లాలండి ఇవి కు అంటే రొట్టెల పండక్కి వెళ్ళి అటెండ్ అయ్యి, ఆ ఏదైనా తీసుకుందాం అని అనుకుంటున్నామండి అంటే ఇల్లు కావాలి. లేదా ప్చ్ ఆ కొన్ని కొన్ని కోరికలు ఉన్నాయి, అవి కోరుకొని తీస్ కున్నాం అనుకుంటున్నా అండి.
మేము కూడా వెళ్ళినప్పుడు అంటే మ అడిగాము ఇలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కొంచెం ఏమన్నా హెల్ప్ అవుతుందా తీరుతాయా అని అంటే, హ తీరుతాయి అని చెప్పి చెప్పారు, మళ్ళీ చూడాలి.
అవునా అండి తీర్తాయ్ లేండి. ఉమ్
ఇంకా ఇంకేం పండగలు చేసుకుంటారు మీ సైడ్?
మా సైడ్ అయితే ఈ ఉగాది కూడా, ఈ పెద్ద పండగ గే చేస్తారండి మా సైడ్ ఉగాది పచ్చడి చేయడం గాని ఉమ్ ఇంకా అవంతా చేస్తారండి, చాలా బాగుంటుంది ఉగాది రోజు కూడా. జా ఆ ఆహా మా ఊర్లో అంటే మీ ఊర్లో ఎలా ఉంటుందో తెలిదండి, దసరాకి మా ఊర్లో అయితే అంటే మన ఇంట్లో ఉండే పండ్లు టాయి కదండి, ప్రతిదాన్ని కడిగి మేము అలంకరిచ్చి ఊరంతా టా ఊరేగిస్తామండి.
అవునా ఏ బండ్లు
అంటే అవేనండి స్కూటీ కాని, ట్రాక్టర్ ఉంటే ట్రాక్టరు. ఏవుంటే అవి మేము అలంకరించి అంటే ప్చ్ అవ్వ అవి లేనిదే మనకి పనులు ఏం జరగట్లేదు కదండి, ఆ అం
అది ఆ మేము చేస్తాము కానీ, అలంకరించి ఇంట్లోనే పూజ చేస్ త మంటే ఆయుధ పూజ అన్నట్ల? ఆ అవన్నీ ఆయుధాలు అన్నట్ల అంటే ప్చ్ దాని వల్లనే కదా జీవితం నడిచేది, సో అందుకని
అవునండి అవి లేకుండా ఎవరు బయటికి వెళ్తున్నారండి?
అలా అని దానికి పూజ చేస్తారు అందులో మనం బయటికెళ్ళేసి, తిరిగేసి రావాలి అంటే గుడ మన సేఫ్ గా చూస్ కొల్సిందే అవే కదా, ఉమ్
ఉమ్ మా సైడ్ గుడా చాలా బాగా చేస్తారండి, అవును మీరు ఏమన్నా తీపిస్ స్తారండి ఆ రోజు, అంటే ఆయుధాలు పూజ చేసాం కదా, ఏమన్నా అంటే అందరికి పంచి పెడత తర ఏమన్న మీము అయితే బోర్ గులని బెల్లమని చెనగలని
మేమంటే ఓలిగలు కజ్జికయలు అట్లా స్వీట్ ఏమనా చేస్ ా కదా అది మళ్ళీ ఫుడ్ ఐటెమ్స్ చేస్తాము అన్నాం
ఆహా ఆ ఆ ఆ రోజ అయితే చాలా మా ఊర్లో మా సైడ్ అయితే ఆ రోజు చాలా నిష్ ష్టగా ఉంటామండి ఏమంటే పొద్దు పొద్దున్నే లేవుగానే స్నాలు చేసి తలస్నానం మంచి పట్టలేస్ కోని అంటే ఆ ఆ రోజు అయితే నాన్ వె జ్ అలాంటివి ఏమి రావండి ఇప్పుడు కొ తమంది తింటారు కదండి అంటే పెద్ద పండుగలకి భోగి పండుగల కాని అట్ ట్లా తింటారు కదండి కొన్ని ఊర్లలో
అవునండి మా సైడ్ తినరు
ఆ అట్లా మేమైతే దసరాకయితే కనీసం దగ్గరకు కూడా రానివ్వండి అవంతా చాలా నిష్టగా ఉంటాం
అంటే మాకు ఈ ప్రతిీ పండుగలకి ఎలా అంటే పండగల పండగలు అయిపోయిన నెక్స్ క్స్ట్ డే ఇది కరిీ పండగ అని ఉంటుందండి ఆ ఆ రోజు చికెన్ కానీ ఏదైనా మ టన్ అలా నాన్ వెజిటేరియన్స్ ఏమైనా చేసుకొని మొత్తం ఫ్యామిలీ అంతా కూర్చొని హ్యాపీగా తింటారు అంటే ఫస్ట్ పండగప్పుడు స్వీట్ ఉంటుంది స్వీటై పోయిన వెంటనే ఏదైనా నాన్ వెజిటేరియన్ అలా చేసుకున్
ఆహా అవునా
అయినా పండుగలు అంటేనే ఫ్యామిలీస్ అందరు కలిసేది కదా చాలా బాగుంటుందండి అందరు వచ్చి
చాలా బాగుంటుంది చిన్న పిల్లలు అంతా ఆ కొన్ని కొన్ని అంటే మా ఊర్లో లేదు అంటే మా ఊరు పక్క ఊర్లలో అంటే డ్యాన్స్ లని పిల్లల చేత డ్యాన్స్లు లేపియడం
ఆ ఆడోళ్ళ చేత ముగ్గుల పోటీలు గిఫ్ట్స్ చాలా బాగా చేస్తారు
అవునండి ఆ అంటే ఇంటి దగ్గర హౌస్ వైఫ్ ఆ హౌస్ వైఫ్ లు అట్లా ఉంటారు కదండి వాళ్ళ చేత పోలాటం కూడా వేపిస్తామండి ఆ చాలా బాగుంటాయండి
మీకు ఇష్టమైన పండగ ఏదండి
ఆ అండి
మీకు ఇష్టమైన పండుగ
మాకు ఇష్టమైన పండుగ అంటే సంక్రాంతి అండి
అవునా
చాలా బాగుంటుంది మీకండి
నాకు వినాయక్ చవితి అంటే చాలా ఇష్టం అండి
అవునా అవునండి వినాయక చవితికి కూడా చాలా ఆ ఫైవ్ డేస్ చేస్తాం కదా చా
ఆ చాలా ఆ డీజే పెట్ ఈ డ్యాన్సెస్ ఎంజాయ్మెంట్ ఇన ఇంకా ఆ గ గణపతి స్వామిని వదిలేసి వచ్చే రోజు అయితే చాలా
చాలా బాధ అయిపోతుంది అవునండి చాలా బాధండి
మన నుంచి దూరం అయిపోతున్నట్లా అన్పిస్తుంది
అవ్ నండి
బాయ్ మాసైడ్ గణప తి గ్యు చాల బాగ్ జేస్తారండి చాలా మంచిగా అంటే పొఇన్ సారి మేమే కూచ్చిపెట్టింటిమి మా ఇంటి దెగ్గెరెనే చాలా మంచిగ్ జరిగింది
ఔహో అవునండి ఆ దేవుడి దగ్గర లడ్డు బెడతాం గదండి అది చా మా ఊరు సైడ్ అయితే లక్ష రూపాయిలు గ్గుడ పోతుందండి హంటే ఆ పాట పాడ్డం
మా సైడైతే లక్షా యాభై వేలుక్ పోయిందండి
హా అవి చాలా అంటే అది ఎంత లడ్డనేది అసలెవ్వరు చూడ్రండి గణపతి లడ్డుని
అవును
ఆ అంటే చిన్న లడ్డు సైజున్ బట్టి అసలు ఆ యవ్వరూ ఆ ఆ చిన్న ఆ దాన్కి మనం అంత డబ్బులు పెట్టాల్సిన అవస్ సరం లేదు అట్ల ఎవ్వరు అనుకోరండి
అవునండి
ఆ ఎంతైనా సరే అంతా పెట్టి తీస్కుంటారండి
ఆ మాఈన్ ఇంటి దగ్గెర వాళ్ళు గుడ్ తీస్కున్నారు కానీ వాళ్ళు తిన్న వాళ్ళు తినరండి మొత్తం లడ్డు అది ఇంట్లేక్ తీస్కెళ్ళీ పూజ జేశార్
సీ ఆ అందర్కి ఆ అవునండి ఐనా ఆ గణపతి లడ్డు మనింటికి రావాలంటే మన కి అదృష్టముండాలండి
కా అదృష్టం రాలేదు ఎప్పుడైనొస్తే బావుంటుంది
ఆ ఖచ్చితంగా వస్తుందిలేండి వెయిట్ చేయ్యండి
చేస్తున్నామండి అదే గద దాస్యా ఆ రోజు కోస్మే ఇంకేం
మేము ఇంకా చెప్పాలండి మీరూ మీకి అంటే మీ సైడింకా ఎక్కువుగా జేసే పండగలేమైనా ఉన్నా యా అండి అంటే నర్మల్ గా ఆకు ఆహా
దసరా రోజు జమ్మి చె ట్టు అని ఒకటి ఆకు ఉంటుంది దాన్ని ప్రతి ఇంటిక్ ఎళ్ళీ మనం పెద్దవాళ్ళతో ఆశీర్వాదం దీస్కోవాలన్మాట జెమ్మి చెట్టు అది ఆకిస్తే వాళ్ళు ఆశీర్వ ఆశీర్వదిస్తారన్మాట మనం మంచిగా ఉండడాన్కి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండడాన్కి ఆ ఆ రోజింగ అట్ల జరుప్కుంటారు అండు స్వీసూ స్వీట్సన్ని జేస్కుంటారు మంచిగ తింటారు బా బంధువులందరూ వస్తారారోజు
హా
చాలా బావుంటుంది దసరా గుడ
అవునండి అన్నీ అప్పట్లో ఇంకా ఎక్కువ్గా చేస్తా ఉన్నారండి హంటే మన
యాక్చువల్లీ దసరా వచ్చేసి తొమ్మిది రోజుల పండగలాగా చేస్తారండి
ఆ ఇప్పుడైతే ఒక్క రోజే అయితుంది కదండి
కానీ కొన్ని ఊర్లలో చేస్తున్నారండి తొమ్మిది రోజులు పండుగ లాగా ఆ రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారికి చేస్తారు నవరాత్రులు అని చెప్పి సెలబ్రేట్ చేస్తారు ఇప్పుడ అంతా ఫ్యాషన్ అయిపోయిందండి ఎవరు అన్ని
అవునండి అంతగా ఇప్పుడు కొంతమంది అయితే దేవుని కూడా ఎవరో కొంతమంది బిలీవ్ చేస్త రారండి అంటే అంత ఆ మర్చిపోతున్నారు అప్పుడున్న సాంప్రదాయాలు అంత మ్
తొమ్మిది నవరాత్రులు కూడా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత కలర్ అంటే టే మనం ఏసుకున్న డ్రెస్సు లో క్కూడా ఒక్కొక్క కలర్ కు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటదనమాట ఈ కలర్ ఏసుకుంటే ఈ జరుగుతుంది ఆ కలర్ వేసుకుంటే అది జరుగుతుంది ఆరెంజ్ కి ఒకలాగా వైట్ కి ఒకలాగా గ్రీన్ కి ఒక లాగా అల ప్రతి రోజుని తొమ్మిది రోజులుగా జరుపుకొని లాస్ట్ రోజు దసరా పండగ చేసుకుంటారు
ఆహా చాలా చాలా బావుందండి